హలో
చెప్పే ఎంచేస్తున్నవు.
ఎం లే తింటన్నా.
ఏంకురా?
ఎగ్ పెట్టినారు ఏం బాగాలేేదు.
ఆ ఆ
ఎగ్ పెట్టినరు. స్పీకర ఆన్ చేసు కొనికి ఉండదా.
లే లేదు లేదు. ఆడనికేమన్నా ఉందా.
ఆహా ఏం లే ఏంది ఎండు బటన్ ఒకటే ఉంది.
ఓ అవునా.
వాల్యూమ్ త క్కువ చేసుకోవే
హలో
హలో
అయినా వస్తుంది.
ఆహా ఏం కాదు కొద్దిసేపు ఉంటే పోతది. హలో ఇప్పుడు ఓకేనా. నాకేం రాట్ ట్లే నా వాయిస్ నాకు. నీ వాయిసే కొంచెం మెల్లీగా వస్తు స్తుందంటే.
నా వాయిసు నాకే వస్తుందిరా.
కొంచెం వాల్యూమ్ తక్కువ చేసుకోవు.
వాల్యూమ్ తక్కువ చేసినా గానీ నా వాయిస్ నాకే వస్తుంది షప్పగా ఏం చేస్తున్నావ ఏంది తింటున్నావా
తింటన్నా బిర్యాణి చ్చ హలో వినిపయట్లేదా
వినిపిస్తుంది ఓకే ప్రాణేేశర రామ్
అ
ఫ్యాన్ ఫ్యాన్ వసిరా అంటున్నా
సౌండ్ వస్తుందా
ఆ చౌన్ వస్తుంది ఏం కావాలి
లే నేను ఫ్యాన్ తక్కువనే పెట్టినా తింటున్నాను అని చెప్పేసి
ఆహా కాలేజ్ కోలే
కాలేజీవ్వర లేదు మండ ఫ్రై ఉంది అదయిపోతే ఇంటికి వెళ్ళాలి
అంటే ఏంటివి
కాలేజీలో ఏంటి కంపెనీది వేరే కంపెనీ యొక్క కంపెనీది వస్తుంది ఇంటర్వ్ చేస్తా సరే
ఓహ్ హో సెలేక్ట్ అయితే జాబా
ఆ జాబ్ సెలెక్ట్ అయితేనే
ఏం చేశారు మీ ఫ్రెండ్స్ అందరూ
ఏం లేదు బయటికి వెళ్ళింది ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇంటికెళ్ళింది వాళ్ళక్క పెళ్ళుంటే ఒక ఎన్నున్నావా ఇంకొక కొంటది ఆమె ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి పడుకుంది
అవునా మరి బోర్ కొడతలేదా
ఇగో ఇంతసేపు మమ్మీతో మాట్లాడినా అంతే ఏం చేయాలి తననా
ఇంకా అమ్మ మరి ఎయిట్ థర్టీ కి తింటా
మండే ఉంది డ్రైవ్ మండే అయి పోగానే వెళ్తా ఇంగా
ఇంకా ఇంటికాన్నేనా
లే రావాలి మళ్ళీ హ్మ్ ఇంక అది నెక్స్ట్ డేనే టీసీసది సంబంధి కాని అదేం దరు దమ్ మాట్లేదు నైన్ ఇంత
డేడే
థర్స్ డే
హ్మ్
ఉంది నాది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వట్లేదు
తోం తోం ఇప్పుడ
లేదు తీసు కొలేదు ఏం తీసుకోలేదు నాకు ఇం ఏంది ఉగాది ఏముంటది ఇంట్లోనే కదా
అవును
ఏం తీసుకోలేదు ఇంకా తిన్నావా నువ్వు
ఆ ఇప్పుడు ఎయిట్ థర్టీ కి తింటా
ఏం కర్రీ
మాది ఈరోజు టమాటా చారు
ఏం చేస్తున్నారు మమ్మీ వాళ్ళు
మా మమ్మీ టీవీ చూస్తుంది నేను బయట కుసున్న ట ఈ టైమ్ లో కూడా కోట్టసుకొని ఆ అంటే బయట కుసుంటే దోమలు కరుస్తాయి అనమాట దోమల కోసం కోటు మా మమ్మీ సీరియల్ జూస్తది
నువ్వు జూడవా
నేను జూడను ప్రోమోస్ చూస్తా యూట్యూబ్ల
అంత చూసే ఓపిక లేకనా
యస్
మా ఫ్రెండ్ ఒక పిల్ల కూడా అంతే చేస్తది యూట్యూబ్లో ప్రోమోస్ చూస్
ఆ గదే ఆఫ్టర్నూన్ మొత్తం ఏమంటారు అన్ని ప్రోమోస్ చూసి ఏదన్నా ఏదో ఒకటి చూస్తిగా మంట ఒక కోట్ ఏసుకొని ఒక దుప్పటి ఏసుకొని కుసుట్ట అనమాట దోమలు కడవకుట్ట
ఇప్పుడు బయటనా
యస్
మాకు గూడా మా హాస్టల్ బయట ఎట్లీస్ట్ ఒక టూ మినిట్స్ నిల్చోలేం తెలుసా
హ్మ్ ఓయిరప్ప ఓయిరప్ప
ఏన్ మా టీవీ సీరియల్స్ ఆ
మాటీ కాదు మేము జీ తెలుగు చూస్తాం మీరేం జూస్తార్
మా మమ్మీ
ఏం చూస్తది మీ మమ్మీ ఓ మీ బాబాయ వాల్ల మమ్మీ కూడా అంతే
వాళ్ళంత తే వీళ్ళ మొత్తం మాటివి కార్తీక దీపంలవన్నీ
యస్
ఇంకా అమ్మమ్మ అయితే పిన్ని వాళ్ళ మమ్మీ అన్ని ఛానల్స్ కవర్ చేస్తాద్ దెలుసా
అహోనా
ఏది బ్రేక్ వస్తే వేరేది పెడితేనే ఉ టది
ఆహా
నేనైతే షాక్ ఆడిగిపోయినప్పుడు ఫస్ట్ టైం
హ్మ్ హు
అన్ని ఛానల్స్ కవర్ జేస్తది
కోన్ని జీ తెలుగు
అది కూడా టువెల్ ను స్టార్ట్ జేస్తది నైట్ టెన్ దాకా
ఉ ఆఫర్నూన్ ఛీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయితాయి అనమాట
అప్పటి నుండి స్టార్ట్ చేస్తుంది అయ
అవును మా మమ్మీ కూడా ఆఫ్టర్నూన్ టువెల్ నుంచి మొదలు పెడితే త్రీ థర్టీ వరకు మళ్ళా పుద్తిగా మళ్ళ సాయంత్రం సిక్స్ టు ఆ ఎయిట్ థర్టీ ఒకవేళ సీరియల్ మంచించ లేకపోతే ఏం చూడదు వేరే ఛానల్ పెడతుది లేదంటే బయటకి పోతుది ఆ రేపు కాలేజ్గా
ఏం లేదు రేపు కూడా ఏమి వెళ్ళట్లేదు
హ
సాటర్డే పోనుం మక్స్ నను
క్లాసెస్ ఎందరు అగలా
అట్లని కాదు సాటర్డే లేచి తెలిసినని చేసి టెంపుల్ వేసే వరకు లేట్ అవుతుంది
ఓహ ఓ ఉంటావు కాదు అవునా బడవల్లగా ఒకప్పుడు నేను ఉండేది అట్లా మ మండే మండే ఉండే ఇసుకిపోయింది నాకు ఇంకా అందుకని ఉంటలే ఆ మళ ఫైవ్ ఇయర్స్ ఉపవాస ముండే జాగారమావ శివరాత్రికి శివరాత్రికి శివరాత్రి రోజు అది పోయింది అఐ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కతం ఇగా మళ్ళీ వదిలేస్నా ఉండబుద్ది కావాలి గంతే ఇగా ఈగ మళ్ళా ఊపవాసాలు గీపవాసాలు ఏం లేవ్
హెల్త్ బాగాలేదని ఉండట్లేవా
ఆటా గాద్ దేవుని మీద నమ్మకం పోయింది
అయ్య అంత పెద్ద డిసిసను
నేన్ గానీ ఇగా అంద్కని పూజలు బంద్ చేస్నా ఒకప్పుడు పెద్ద పూజార్ ఉండే దాని ఇప్పుడు అన్ని బంద్ అందుకనే తినడం పడుకోవడానికి గివే పెట్టుకున్నా ఇగా ఈ పూజలు పునస్కారాలు మన వల్ల కాదు, వస్తాను నేను ఎప్పుడు
బయటనే వింటావా
హ్మ్ లేదు లేదు మామ మామ్మ సీరియల్ చూస్తున్నట్టుంది అయ్యిగో ఇప్పుడు కూడా బయటనే తింటా ఇగా తినాలి ఇప్పుడు కూడా టాబ్లెట్ వేసుకో మరి
హ్మ్ వేసుకోవాలి వేసుకుంటా
సరే లే మరి ఆ బాయ్ గుడ్ నైట్ హా నాకు ఇద్ద రెట్గా వా చేట్